నమస్కారం అండి చెప్పండి బాగున్నండి బాగున్నారండి మీరు ఎట్లా ఉన్నారండి
మేము కూడా బాగున్నామండి ఇంకా ఏం విశేషాలండి భోజనం అయినదా టి టిఫిన్ అయినదా అండి
అవునండి మీదండి
మాది కూడా అయినదండి ఏం ఏం తిన్నారండి మీరు
నేను రొట్టే తిన్నా అండి
రొట్టె తిన్నారా గోధుమ గోధుమ రొట్టె తిన్నారా అండి హ మేము రైస్ తిన్నామండి రైస్ ఇంకా కోడిగుడ్డ తిన్నాము కోడిగుడ్డ కూర ఇంకా రైస్ తిన్నామండి ఇంకా ఏం ఎలా సాగుతుంద ఈ ఈ రోజు డ్యూటీకి వెళ్ళారా అండి ఈ రోజు
మా డ్యూటీ అయ్యి పోయిందండి మూడు రోజులు ఉండే మూడు రోజుల కతం అయిపోయిందండి
ఏమ్ ఇప్పుడు మ ఇప్పుడు ముందట్లో మన రంజాన్ ఫెస్టివల్ ఉన్నాది దాని గురించి ఏమైన ఎక్స్ ఎక్ప్లెయిన్ ఏమైన చేయగలుగుతార అండి చెప్ప గలుగుతార మీరు ఎగ్జామ్ గురించి ఏమన్న
రంజాన్ ఫెస్టివల్ అంటే చూడండి రంజాన్ ఫెస్టివల్ ఎట్లా ఉంటాయంటే ఎట్లా మన రంజాన్ కి మనది చాని బట్టి మనం రోజా ఉంటామండి ఎట్లా ఇవాళ సాయంత్రం చాన్ కనబడింది అనుకోండి
ఆ అంటే చంద చంద్రుడు
ఆ చందమామ
అ అంటే నీలవంక రూపంలో
ఆ ఆ నెలవంక పచ్చా ఆ రోజు ఆ ఇవాళ సాయంత్రం కనబడితే రేపటి నుంచి మేము ఒక పొద్దులు ఉంటాము
ఆ ఈ ర ఈ రోజు సాయ ఈ రోజు సాయంత్రం ఈ రోజు సాయంత్రం కనపడితే రేపటి నుంచి
ఒక పొద్దు సురువు అయితాయి మాయి చాంద్ ని బట్టి ఒక పొద్దు సురువు చేస్తుంది అట్లా ఊ ఇట్లా ముప్పై రోజులు ఉంటాం ముప్పై రోజులు ఎట్లా అంటే అది ఎట్లా ఉండాలంటే పొద్దుగాల ఈయాల మూడున్నర నాలుగుళ్లు ఇవ్వాలి మూడు మడున్న రగలే సి తర్వాత మనం మ వండుకోవాలంటే అప్పుడే వండుకోవాలి రాత్రి పండుకోవాలంటే కష్టం ఉంటది చల్లగుంటుంది నో సౌండ్ పొద్దువాలి అన్నం వండుకోవాలి రొట్టె తినే వాళ్ళు ఉంటే రొట్టె తినాలి ఇక ఎక్కువ శాతం మనం ఏమైన్నా తినాల అనుకుంటే నీళ్ళు తినాలనుకుంటే నీ
అంటే ఏదైనా తినొచ్చా ఇట్లా కండిషన్ ఏం.
కండిషన్ తినే జగాలో ఏం లేదు లేదు కండిషన్ ఏం లేదు చికెన్ గానీ మటన్ గానీ ఏమన్నా తినొచ్చండి కండిషన్ ఏం లేదు పొద్దువాళ్ళ పొద్దువాళ్ళు అండుకుంటే ఏమైత అంటే అంత పొద్దుగాల నాలుటికకి తినాలన్నా కూడా కొంచెం కష్టంమైతుంది కదా అందుకోసంము
ఇది ఎన్ ఎన్ ఎ ఎన్ని డేస్ ఎన్ని డేస్ ఉంటదండి ఫెస్టివల్
థర్టీ డేస్ అండి థర్టీ డేస్ ఉంటాయి లేకుంటే ట్వంటీ నైన్ రోజులోనే ఉంటాయి థర్టీ అన్న ఉంటది మళ్ళా ఎట్లా అంటే పండుగ కూడా మల్ల చాను కనబడతది మనకు మళ్ళా ఆ ఈ నెల వంక చాంద్ మళ్ళా కనపడుతుది చాన్ ఈవరకు కానపడినంటే పొద్దుగాల రంజాన్ పండుగ
ఆహా ఓకే నలవంక
మళ్ళా పండుగ ఆ రోజు ఉంటది మళ్లీ ఆ ఆ రోజుకి క్లోజ్ అయిపోతుంది రోజులు చాన్ కనబడిందండి రా రంజాన్ ఆ రంజాన్ చాన్ కనబడి ఏందంటే ఆ రోజుకి రందాంది
రంజన్ రంజన్
అట్లా వేరే రోజు పండుగ వేసుకుంటా చాన్ మళ్ళ ఇవాళ సాయంత్రం కనబడింద అంటే కొండి మళ్ళ వేరే రోజే పండుగ చేసి సుకుంటారు పండు చేసుకొని ఇంకా ఎట్లా అంటే
ఆ
మొత్తం ముప్పై రోజులున్నా కూడా ముప్పై మొత్తం రోజులు చేసిన వాళ్ళు మళ్ళా ఒక ఐదు రోజలు ఉండబడుతది ఆరు రోజలు
అంటే అది వాళ్ళు ఇష్టమా లేకపోతే కంపల్సరా అండి
అది మొత్తం చేసి లు ఆ శవాల్ది ఆరు రోజులు ఉండాలి అది నెలలా ఎప్పుడైనా ఉండొద్దు ఒక నెలలా అంటే వారం వారం గూడా ఉండొచ్చు వారం రెండు కూడా చేసుకోవచ్చు లే సీరియల్ గా గూడా చేసుకోవచ్చు అట్లే ఏం లేదు దానికి కానీ అది మొత్తం చేసినోళ్ళు ఆ శవాల రోజులు గూడా చేయ్యాలి
అంటే తప్ తప్పనిసరి అన్ని అన్నట్టా అది
ఆ తప్పనిసరి చేస్ కోవాలి మనకే మంచిది గదా తప్పనిసరి మొత్తం చేసినోళ్ళు
ఆహా మొత్తం పూర్తిగా అన్నీ ఉన్నవారు
ఆ ఒక్కటి గూడా తప్పకుండా ఉన్నోళ్ళు శవాల రోజులు గూడా ఆ రోజు లు ఉండాలి మల్ల
ఉంటరా అండి అట్లా
ఎవళ్ళు ఉండరు మొత్తం చేసినోళ్ళు ఉంటరు
ఆహా ఉంటరని చెప్పండి ఈరోజు మరి రం రంజాన్ నెలవంక కనపడ్డ తర్వాత ఏం చేస్తరండి మరి కొత్త వస్త్రాలు
మళ్ళా వేరే ఆ కొత్త బట్టలు తీసుకుంటారు కొత్త బట్టలు చూడండి ఒక్క పొద్దు ఉన్నళ్లే అని కొనాలి ఉన్నాయి గనీ అట్లేం లేదు ఇప్పుడు ఏందంటే అందరే కొంటాళ్ళు
అవును
ఆ అందరు కొంచం ఆ
ఒక్కపొద్ ఒక్క పొద్దున్న వారే కొత్త బట్టలు కొంటరా లేకపోతే అందరు కొంటరా అండి
లేదు అందరు కొన్నారండి
అందరు కొంటరా
ఆ అందరే గొంటరు అందరే గొంటరు పిలగల్లయ్ గిలగాల్లయ్ అట్లెం లే కొనాలని ఇప్పుడు పూ మన దాంట్ల ఎట్లా అంటే ఇప్పుడు నమాజ్ కి కొత్తది ఎసుకోవాలని ఎ అట్లు ఏం లేదు కొత్త బట్టలు కొనాలని నమర్శం లేదుగానీ ఏది ఎసుకోన్న తె గని ఆ పండుగ గని కొత్త బట్టలు రంజాని
బట్టలు రంజానికి తీసుకుంటరు తీసుకొని పిల్లగాలు గూడా పిలగాళ్లు అందరు ఎసుకుంటరు అంటే కొత్త బట్టలు వాళ్ళే కొ కొత్త బట్టలు
జువు అత్తే అత్తరు ఈద్ ముబారకని పండు రోజు మన అందరు కలుస్తరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికి కలుస్తరు లే పెద్దవాళ్ళు ఆడోళ్ళు ఉంటే వాళ్ళని తలకాయ అంచి నమస్తే చెప్తరు పెద్దవాళ్ళు అంటే నమస్తే దీవెన తీసుకుంటరు ఆ దీవెన తీసుకుంటరు మనా మన వయసు ఉండి చేయి కలిపి గల్లా గల్లా కలిపి ఈద్ ముబారక్ అంటరు ఆ రోజు
ఉహు
అది ఫెస్టివల్ రంజాన్ ఫెస్టివల్ ఇక్కడికి అయిపోతది అది
ఏ మరి ఏం వంట చేస్తారండి అంటే ఫుడ్ ఏం చేస్తారండి
డు ఇగో మనం చికెన్ గూడా చేయొచ్చు చికెన్ తో బిర్యానీ గూడా చేయొచ్చు కాండు పొమ్మన్
కండు పో మటన్ గూడా తెచ్చుకొని మటన్ గూడా బిర్యానీ చేస్తరు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు గే ఇంటికి ఇంటికి బంధువులు వస్తారా అండి
అస్తర్ అస్తర్ కళ్వేసందుకు అస్తర్ ఇప్పుడు మనం పెద్ మేము ఉన్నమ్ మా బామ్మ ర్థి మేమ్ మా చిన్నోళచ్చి మా అంటికి కళ్తరు అట్లా మేము పెద్ మేమ్ పోయ్ మేమ్ మా పెద్దోళ్ళు ఎవరున్నారో వాళ్ళని కలుస్తాం అట్లా
అంటే ఇంటికి ఒక ఒకరి ఇంటికి ఒకరు రావచ్చు అని చెప్పండి
ఇంటికి పోయి కలవచ్చు అట్లే మీకు బంధువులు ఉన్నప్పుడు పోయి కలవచ్చు నో ప్రాబ్లం
ఇంటి ఇంటింటికి పోయి బంధువులు ఉన్నప్పుడు కలవచ్చు అలా ఏం లేదు కదా అంటే మన ఇంటికి ప్రతి ఒక్కరింటికి వెళ్లి కలవచ్చా లేకపోతే ఉహ్మ్ ఆ తెలిసిన వారింటికా లేకపో తే బంధువుల్ని బంధువుల వాళ్ళ ఇంటికేనా హా ఇది మరి నమాజ్ ఎన్ని గంటలకు ఉంటాదండి ఉదయం
తగ్గింది
తొమ్మిది తొమ్మిది నరకు నమాజ్ ఉంటది
అనుకుంటే ముందరకుంటది బక్రీద్ ది అంటే కొ తొందర ఉంటది
ఆహా బ బ బక్రీద్ బక్రీద్ బక్రీద్ కి ఏం చేస్తారండి
బక్రీద్ కి చూడండి అది బక్రీద్ అని ఎందుకు వచ్చింది అంటే మన ఒక్క హోంజూర్ ఉన్న వాళ్ళు ఏం చేస్ ఏంది అంటే దేవుడు యూ అడిగిండు ఏమని హలాల్ నీ ఒక పిల్లవాణ్ణి ఇచ్చి హలాల్ ఇ చేది పిల్ల వాళ్లకు అను పిల్లగానికే దేవుని ఇచ్చేది ఆ మొక్కిందని ఆయన కొడుకుకే ఎ ఇచ్చేతందుకు పోయిండు కొడుకు కుకే ఇచ్చేతందుకు అప్పటికప్పుడు కొడుకుని కాదని ఏం చేసింది మేకను పంపించింది అదే జగాలా కొడుకుల దాని హాల్ ఆ అదే జాగాల మేప్ కాచ్చేసింది అప్పటి నుంచి ఏమైందంటే మన బక్రీద్ పండుగ బక్రీద్ పండుగుని అచ్చింది దాని వల్ల ఏందంటే మనం హుజూర్ పేరు మీద ఏం చేశారంటే అందరు ఆయన పేరు మీదే తేనే కోసి మేకని హలాల్ చేసి ఆయన పేరుతోని అందరికి వాటం మూడు వాటాలు చేస్తారు దాన్ని మూడు వట్టాలు ఎట్లా అంటే ఒకటి వింటోళ్ల ఇంట్లకి ఇంకొకళ్ళు ఏంది ఫ్యామిలీ వాళ్ళు లకి ఇంకో వాట ఏంది ఆ ఇంకో వా టయింది బయట వోళ్ళకి
బైటోళ్ళకి కంటే ఇవ్వరా అండి
బయట వొళ్ళు అంటే ఇట్లనే వాళ్ళు వాడళ్ళు మన తెలిసిన వోళ్ళు లేనని ఆ వాళ్ల లేబర్ పైన కూడా ఆ పీసెస్ చేసి ఆ బంధువులది బంధువు వేరే పీస్ ఉ ఆ వేరే మూడు వాటాల చేస్ బంధువులు మన కాస్ బంధువులకి ఇది మన వాడల కిది ఈ మనకి ఇది
ఉ
అట్లా మూడు వంటలు చేస్తారు దాన్న మూడు వాటాలు చేసి దాంట్లో ఏంది యూ బంధువులకు పంపించేది బంధువులకు పంపిస్తే మన హాఫ్ మనం ఉంచుకుంటాం యూ పబ్లిక్ ఇచ్చే వటం కి ఇస్తారు పబ్లిక్ లేదా పీసెస్ పీసెస్ చేసి అందరికి ఒక కవర్ లో ఏస్ సి ప్యాకింగ్ చేసి అప్పుడు ఇంటింటికి పోయి ఇస్తారు
ఇంటింటికి వెళ్ళి ఇస్తార అన్న
ఆ ఇంటి టి కేసీ ఇస్తారు కుర్వాని ఇచ్చినామ్ మిమని ఆ
ఓ ఓ ఒక ఒక ఒక వాళ్ళు బ బ బ బక్రీద్ బక్రీద్ కూడా మీ ఇంటికి వచ్చి తింటారా అండి
బక్రీద్ కి ఆ అచ్చేటోళ్ళు తింటా తినేంత తింటారు లేనోళ్లు ఏం లేదు అ మెతే నంగ
అట్లా అట్లా రా అట్లా వస్తారా అండి ఇంటికి బ బక్రీంద బక్రీదప్పుడు సేమియాలు చేస్తారా అండి
అవునండి భక్రిదప్పుడు కూడా చేస్తాం కషేమయాలు చేస్తాం కదండి బక్రీదప్పుడు కూడా షేమ్యాలు చేస్తాం అందరి ఆ చిన్నళ నిషేవాలు అయితే పక్కా ఇస్తాం తినుమంటాం అందరినీ కొందరు తిననిేస్తారు ఒక జగాలు తిననిేస్తారు ఇప్పుడ తిని వచ్చినామ అంటారు ఆ తిని వచ్చి వచ్చేవాళ్ళు తింటారు మా కలుస్తారు వెళ్ళిపోతారు వాళ్ళదిట్లా హ్మ్
సరే అండి మీ మీ అమూల్యమైన సమయం కేటాయించేందుకు మీ మీ అమూల్యమైన సమయం నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అండి
థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదములు మీరు కూడ కేటాయించిరు ఓకే అండి ధన్యవాదాలు